హలో ఆ నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేదండి ఇప్పుడు సాయంత్రం వంటకి ప్రిపేర్ చేస్తున్నామండి
అవునా అండి ఏంచేస్త
మ్ నేను ఇప్పుడు బేసన్ చేద్దామను కుంటున్నామండి మ్ బేసం చేస్తూ చూద్దామని ఇంకా అటు ఎలా ఉందండి వాతావరణం బాగుందా
అవునండి ఇప్పుడు అవును ఇప్పుడు కొంచేపు చినుకులు వచ్చ వచ్చినాయండి కానీ వేడయితే ఉందండి బయట వెళ్తే సళ్లగుంది
ఆ ఇంట్లో వేడి ఉంది ఆ అట్మాస్పియర్ చేంజ్ అవుతుంది కదా
అవునండి ఈ వెదర్ చేంజ్ అయడంతో హెల్త్ లు కూడా మంచిగుంటలేవండి
చల్లగా వేడి
అవును
మ్ ఇంకా అండి
ఇంకా చెప్పాలండి మీ సైడ్ ఎటు ఉందండి వాతావరణం
మా సైడు వాతావరణం అలాగే ఉందమ్మా వర్షాలు ఏంపు వేడి వేడిగానే ఎండ ఎక్కువగా ఉన్నాయి బాగా హీట్ అవుతుంది
అవునండి
దాని వల్ల హెల్త్ కి కూడా మోషన్స్ అనేసి వామ్టింగ్స్ ఇలా హెల్త్ కరాబ్ అవుతుంది అన్నట్టు
అవునండి
క్లౌడీ గా ఉంది మబ్బులు వచ్చినట్టు ఉన్నాయి
అవునా అండి
సంవత్సరం చాలా వర్షాలు ఉన్నాయి అని విన్నాలే
అవును ఉన్నాయి గానీ ఇప్పుడైతే కూూరంగా వెండి ఆ ఎక్కువ ఉందండి
ఇప్పుడు జూన్ వచ్చింది మిగతాదంతా రద్దు కూడా అయిపోయింది కానీ అ వర్షాలు ఏం పడట్లేవు వేడి అలాగే ఉంది మ్ మ్
చాలు చాలు అని చెప్తారు కదా అండి
ఊహు మీ వాయిస్ అండి బాగా తక్కువగా వస్తుందమ్మా
తక్కువ వస్తుందా నేను బయటనే ఉన్నానండి
అవునా ఆహా అదే అప్పుడప్పుడు కవరేజ్ ఉండదు కదమ్మా ఇప్పుడు ఇలా ఇది ఆ వెదర్ ని బట్టి అందుకనేసి ఆ అయి ఇప్పుడు నుంచి అదే బాగుంది పర్లేదు ఇంకా ఇంకా వెకేషన్స్ లో ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు
మేము అండి ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళలేదండి
అవునా అహ హ హ
అ కాకపోతే పోయినా సంవత్సరం విజయవాడ వెళ్ళామండి
మ్ హు హు అచ్చా విీడి విజయవాడ తిరగడానికి వెళ్లారమ్మా
అవును విజయవాడ లో బీచ్ లో వెళ్దామండి బోప్పట్లో అది ఇది ఉంది పోో పట్లా పోయి బీచ్ ఒ ఏమొ ఉంది కద
ఆహా హ అక్కడికేల్లారా
మా తమ్ముడు ఉంటాడైతే అటు పోయిన అండి ఈ సంవత్సరం ఇగ ఏ వెళ్ళాలే అండి
ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంకా వెకేషన్స్ హాలిడేస్ అన్ని అయిపోయి దగ్గరికి వస్తున్నాయి
అవునండి
అదే వెకేషన్ స్టార్ట్ అవ్వక ముందేమో మనకి ఇలా అనిపిస్తుది అరే ఎప్పుడెప్పుడు హల్లెస్ వస్తాయి ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు వెళ్ళాలి అని ఆ అన్ని ఆలోచనలు ఏన్నో సంబరంగా పిల్లలు అన్ని ప్రిపేర్ చేసుకుంటారు ఆ కొ ఇంకా హాలిడేస్ కాకముందే అరే ఇప్పుడు ఎక్కడ లేదు బోర్ అవుతున్నాం ఎప్పుడు స్టార్ట్ అయి తది అని అలా కూడా ఉంటది ఇంట్లో ఉండి బోర్ అయిపోతారు మ్ రాకముందేమో ఎగ్జామ్స్ అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఒక అంటే మ్యారేజ్ అని ఉండే అయితే దాని వల్ల మా హైదరాబాద్ కే మ్యారేజ్ అటెండ్ చేసుకొని వచ్చాం మేము ఆ ఆ తర్వాత పిల్లలు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము
అవునండి
పండుగ వచ్చింది బక్రీద్ ఉండే కదా మళ్ళా తర్వాత బ బ బక్రీద్ అండి అది కుర్బానీ ఇయ్యడం జరుగుతుంది కదా బక్రీద్లో ఈ సంవత్సరము అంటే ఈ ఆ కౌని ఈ య్యోద్దని క్క స్టైప్స్ ఉండే అవి అందుకనేసే మేము ఇది చేస్తాం అన్నట్టు తర్వాత సీమ్యలు చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో అందరం కలిసి పండుగ చేసుకుంటాం మేము
ఇంకా మీ మీ ఇంట్లో ఎవరైనా కలసడానికి రిలేటివ్స్ వాళ్ళ కోసం ఏదైనా ప్రిపరేషన్ చేసారండి బక్రీద్ లో
బక్రీద్ అంటే మామూలుగా రంజాన్ లో వస్తారు బక్రీద్ లో ఆ ఎక్కువ కుర్బానీ ఉంటది కదా అది ఇవ్వడానికి అనేసే వస్తారు
ఆవునా అండి
అంటే ఇగ అదే ఉంటది
మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏళ్తారా ఎంత మంచిగా అనిపించింది ఎట్లా ఉండారు ఎట్లా చేసారు
ఏంటి
మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమే మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో లో ఏమేమ్ చేసుకున్నారండి
మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కుర్బాని అ హలో పడుతుందిమా హలో
లేదండి లేదండి మీరు వచ్చారు కదా సమ్మర్ వెకేషన్ కి అయితే ఏం ఏం చేసుకున్నారు బాగా రోజుల తర్వాత స్తరు కదా మీరు మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో
అవునవును బాగ రోజుల తరువాత వస్తా అదే అంటున్న గదా బక్రీద్ అ తర్వాత వచ్చాం మేము ఇంకేంటి ఏముంటది బక్రీద్ తర్వాత అన్ని కుర్బానీ అంత మటన్ చికెన్ మటన్ చికెన్ ఇదే జరుగుతుంది అన్నట్టు బిర్యానీ మా మమ్మీ బిర్యానీ చాలా బాగా చేస్తదిండి మా మమ్మీ చేతితోనే చాలా టేస్ట్ ఉంటది బిర్యానీ బిర్యానీ ఇంకా మరగ అనేసి నాన్వర్ మరగ అని చేస్తారు మా వదినే చేసింది చాలా బాగా వుంది ఆమె కూడా మంచిగా వంట చేస్తది మారక్ చేసింది బిర్యానీ ఇంకా నేను నేను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు కలవడానికి నేను కోర్మ చేశాను అన్నట్టు చికెన్ కోర్మ మా పరాఠ హలో
హలో
ఆ ఇంకా ఇంకా చెప్పాలమ్మా
ఇంకా ఇగ ఏం చేస్తారమ్మా ఇప్పుడు మీ దగ్గర వర్షం వస్తుందా లేదా మరి
మా దగ్గర అయితే ఇప్పుడు కొంచెం మెరుపులు అన్నట్టుగా గా కనబడుతున్నాయి వెదర్ అయితే ఉంది వచ్చేలాగా బట్ ఏమో ఈ గాలి వచ్చి